బాగున్నారాండి బాగున్నం ఏం చేస్తున్నారండి
మేడం ఇప్పుడే లంచ్చేసి వచ్చాఏడ
అవునా ఏంటి స్పెషల్ ఇవ్వాల
అ ఈ రోజు సాంబార్ గోంగూర చట్నీ ఇంతే మేడం ఇక లేటయింది ఇందాక వెళ్లొచ్చా
మొ లేట్ అయింది కదా చాలా టైం అయింది
ఇవాళ మా మ స్టాఫ్ అందరూ అబళ మీటింగ్ కి వెళ్లారు మీటింగ్ కెళ్తే ఇగా కొంచెం లేట్ అయిందనమాట ఆఫీస్లో ఒక్కన్నే ఇంకొద్దిసేపైతే ఇగ మూవీ వెళ్తా ఇవాళేమో వేడి
అదే అదే నేను కూడా అనుకుంటున్న
అదే అండి సాయంత్రం మూవీ కి వెళ్దామని చూస్తున్న మన శంకర వరప్రసాద్ అనే మూవీ కి శివ శంకర్ వరప్రసాద్ అని ఉంది కదా ఒక్కటి చిరంజీవి మూవీ శివ శంకర్ వరప్రసాద్ సినీ మూవీ ఉంది కదా మేడం దానికెళ్దాం అనుకున్న
బుక్ చేస్తారా బుక్ చేస్తారా మరి టికెట్స్ స్తారా సరె మీ మీ యొక్క నాలుగు మా యొక్క నాలుగు చేయం
ఆ ఫిల్మ్ బాగుందంట
బాగు
ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మా భయాలు పోతున్నాయా మేడం మీమ్స్ అన్ని
అవునా
ఆ మ్యూజిక్ డైరెక్టర్
ఆ స్టోరిబులేనా మొత్తం
మేడం
స్టోరె చెప్పు స్టోరి దేని గురించుందంట
ఇగ ఎప్పుడు కామన్ గదా అ కామెడీ
ఫ్యామిలీ గురించి ఉంది గాని దాని గురించి అవునా హీరోయిన్ ఎవరు దాన్లో హీరోయిన్ ఎవరు
నయనతార మేడం
ఆ నయనతారా ఓకే వెళ్దాం అందరం వెళ్దాం మీకు ఇష్టమైన సినిమాలు ఏం ఉన్నయ్ సార్
నాకా నాకేదన్న దొరికితే ఇగ మేమక్కడి పక్కింట్లో వాళ్ తోటి ఇగ జనల్ జనల్ గా అవుస్తాందా
మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరండి
సౌందర్య
ఎవరు
దర్య మేడం
వినిపించట్లేదు
సౌందర సౌందర్య మేడం సౌందర్య మూవీస్ బాగా చూస్తా సౌందర్య అం టే ఫేవరెట్ హీరోయిన్ అనమాట
హీరోయిన్ కి సంబంధించి ఇష్టమైన మూవీ గురించి ఒకటి
ఆ మేడం ఇప్పుడు రాజామూవీ ఉందిగా మేడం రాజామూవి అంటే మనకు బాగా ఇష్టం ఎందుకంటే సౌందర్య వెంకటేశు ఇద్దరు కలిసి ప్చ్ చాలా బాగా నటించారు ఆ మూవీలో ఆ మూవీ ఇప్పటిక చూస్తా ఉంటా నేను యూట్యూబ్ లో గాని జనరల్ గా డౌన్లోడ్ చేసుకొని కూడా అప్పుడప్పుడు చూస్తా ఉంటా మల్లేశ్వరి సౌందర్య మూవీ అయితే ఇది ఇదను పవిత్ర బంధం ఆ వెంకటేష్ సౌందర్య కలిసి నటీంచి రాజా పవిత్ర బంధం ఈ మూవీస్ బాగా చూస్తా ఉంటా అనమాట ఎవర్ గ్రీన్ మూవీస్
అవునవును సర్ ప
మీరేం చూస్తారు మేడం ఎక్కువ ఏ మూవీస్ చూస్తారు ఈ మధ్య కాలంలో ఏం చూశారు
ఈ మధ్యకాలంలో అయితే సరే ఏం చూడలేదు గుంటూరు కారం సినిమా చూసినం లాస్ట్
ఆహ వమ్మ ఎన్ని రోజులు అవుతుంది మేడం గుంటూరు కారం ఇప్పుడు కాదుగా మేడం
టూ ఇయర్స్ అయితుంది
ఇన్ని రోజుల్ నుంచి మళ్లా ఒక మూవీ కూడా పోలేద మేడం ఇంతవరకి
అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏమో ఒక ఇది మార్గం సినిమా చూసినాం
ఏది మేడం
మార్గం మార్గం
మార్గం మా అదేం మూవీ మేడం ఎవరు హీరో
హీరో ఇతను మన విజయ బిచ్చగాడు సినిమా హీరోయిన్ హీరో తెల్సా అండీ ఆ అత్ అతను అందులో పోలీస్ ఆఫీ సరానమాట
మీ ఫేవరెట్ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు
ఆ హీరో అయితే అల్లుఅర్జున్ గారు
అవునవును
టే అప్పటి సౌందర్య గారు ఇష్టమే
ఆహా ఏమూవీస్ చూశారు మేడం ఎక్కువగా అల్లుఅర్జున్ ఎన్నిసార్లు చూశారు ఎక్కువ ఏ మూవీ బాగా చూశారు ఎన్నిసార్లు చూశారూ
అ అల్లు అల్లుఅర్జున్ గారి సినిమా అయితే ఏ సినిమా వచ్చినా ఫేవరెట్ కూర్చోని
ఆహ్ ఆహా పుష్ప సినిమా ఎన్నిసార్లు చూసారు ఆహ్ ఆహా
పుష్ప సినిమా అయితే చూ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చూసిన మా పిల్లలఅయితే ఆ సినిమాకి డైలాగులు చెప్తారు
హహ బాగా ఫేమస్ అయినాయి డైలాగ్స్ అల్లుఅర్జున్ మూవి పుష్ప మూవి డైలాగ్స్ చాలా ఆ చాలా ఫేమస్ డైలాగ్స్ అయన్ని
అవునండి అవును అవును అవునండి
ఇగ మూవీస్ ఈ మధ్య కాలంలో కొంచెం తక్కువే మేడం ఎంతైనా అన్ని ఓటీటీస్ లోకి వస్తున్నాయి కదా అందుకోసంనే థియేటర్ చూడట్లేదు మొత్తం ఓటీటీ లోనే చూస్తున్నాను నేన అయితే మాక్సిమం ఓటీటీ లోనే చూస్తున్నారు మూవీస్ అన్ని ఇగ కొన్ని ఆ కొన్ని ఏంట టే ఇక థియేటర్ పోతేనే మంచి టే అనేది కొంచెం పెద్ద మూవీసు ఇప్పుడు మన శంకరవర ప్రసాద్ అప్పట్లో సంక్రాంతికి వస్తున్నాం పోయి మూవికి ఏది థియేటర్లకి అలాంటి కొంచెం పెద్ద మూవీస్ మంచిగా ఇక రిలీఫ్ గా పోవాలంటే అట్లా పోతాం ఇంకా నార్మల్గా అయితే ఇంట్లోనే ఓటిటీలో లోన అట్లా చూస్తాన్నమాట
టార్లోనే కొంచెం ఒక
అప్పియ ఆత్రి అవును ఆ థ్రిల్లింగ్ వేరే ఎప్పుడన మూవిస్ ఉంటే థియేటర్ లో చస్తే అంతకు ముందు ఇప్పుడు ఈ ఈ మూవీ డైరెక్టర్ ఉన్నాడు గా మేడం భీమ్స్ ఈ భీమ్స్ ఇంత ముందు బలగం సినిమా ఉంది కదా దానికి కూడా మ్యూజిక్ డైరెక్షన్ ఆయనే చేసింది మేడం
అది కూడా చాలా ఫేమస్ అయింది
ఆ మూవీ డైరెక్టర్ అ మ్యూవీ డైరెక్టర్ కూడా ఇతనే భీమ్సే మా బయరా అతనే ఆ తర్వాత హ్మ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం తీసాడు ఏది చిరంజీవి వెంకటేష్ది ఆహ్ మూవీ కూడా బాగా హిట్ అయింది ఆ తర్వాతకి మళ్ళీ ఇప్పుడు చిరంజీవి ఛాన్స్ ఇచ్చారనమాట ఇది మనశంకర వర ప్రసాద్ గురించి
బానేఉన్నాయ్ సినిమాలు చాలా హిట్ అయినాయి ఆ సినిమాలు
హ్మ్ అవున అవును మేడం అందుకోసమనే మళ్ళీ ఆ ఈ మూవీ కూడా బాగుంది మేడం అందుకోసమె ఇప్పుడు మా బయారం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళలాడు ఆ మూవీకి ఆయనే సొంతంగా డబ్బులు పెట్టుకొని
ఆహా అవునా మరి ఇక్కడ థియేటర్ లేదా మీకు దగ్గర్లో
మా దగ్గరలో ఉండదు మేడం మబాల్కి వెళ్లాల్సిందే ఆ మహబాలు థియేటర్ లొ కేలేసి అక్కడ తీసుకున్న అనమాట అందరికి అక్కడ ఇచ్చాడు ఫ్రీగా ఇంతకు ముందు హ్మ్ సూర్య రజాకార్ మూవీ ఐడియా ఉందా మీకు రజాకర్ మూవీ అని అనసూర్య నటించింది ఆ మూవీ కూడా బైరవలా ఫ్రీగా తీసుకెళ్లాడు
ఇక్కడ తీసారు కదా కొంచెం ఎంజాయ్మెంట్ కోసం మొలి
అదే అదే అదే మేడం అక్కడ ఆ మూవీ బాగా హిట్ అయింది ప్రతి ఇక అప్పటి నుంచి ప్రతి మూవీకి కూడా ఇక్కడ ఇక్కడి నుంచి ప్రొమోషన్స్ చేస్తా ఉంట భయంచి ఆ బయారం మేడం
హీరో మీరెవరు
ఏ మూవీలో మేడం.
ఏ మూవీలోనే ఎక్కువ ఇష్టమైన హీరో ఎవరు మీకు.
ఆహ్ వెంకటేష్ మేడం.
డైలాగులు ఏమన్నా చెప్తారా సాంగ్స్ పాడతారా.
మేడం అహ్ అహ్ ఇప్పుడు నేను బాలేను మేడం ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హన్డ్ గణేష్ గణేష్ మూవీలో ఉంటది గా మేడం డైలాగూ బాగుంటది ముఖ్యంగా వాళ్ళిద్దరు సౌందర్యాను వెంకటేష్ నటించిన ఇగా ఎవర్ గ్రీన్ మూవీ అంటే అది రాజా ఆ మూవీ ఎన్నిసార్లు జూసానో. ఆహ్ రా మూవీ ఎవరికైనా ఫేవరెటే అది ఎన్నిసార్లు చూసిన్నో లెక్. లెక్కే లేదు చాలా బాగుంటది మేడం. ఉమ్ అదిప్పట్కీ నా నా యొక్క్యో. ఇప్పటికి యూట్యూబ్ లో డౌన్లోడ్ జేశి పెట్టా నేన్ చాల సార్లు చూస్తావుంటా. మోటివేటివ్గా ఉంటది బాగుంటది.
అవును సార్ అవును మరి ఆ స్పోర్ట్స్ ఏమైనా ఆడతారా సార్ మరి. ఆహ్ న్యూస్ల.
ఆడతా మేడం బ్యాడ్మింటన్ ఆడతారు రోజ్ ఈవినింగ్ సిక్స్ టూ ఎయిట్ వరకు ఆడ్త. ఇగ ఆఫ్ఫిస్ అయిపోగానే ఇంటికెళ్తాం.
అవునా ఎవ్రీడే ఎవరీ డే ఎవరీ డేన ఆడతారా. ప్రతి రోజు ఆడ్తారా.
ఆహ్ ప్రతి రోజు ఆడ్తా మేడం అంటే ఇంతకు ముందు చదువుకున్నప్పుడైతే క్రికెట్ ఆడేవాడిని. క్రికెట్ ఖోఖో ఆడేవాళ్ళం. ఆహ్ ఇంటర్ టెన్త్ డిగ్రీ వరకు అదే ఆడ్నాము ఆ తర్వాత ఇగా అయిపోయింది ఇప్పుడు ఆఫీసు. లో వర్క్ జేస్తుండే గదా మనకి ఈవినింగ్ టైమే దొరుక్తది. ఈవెనింగ్ ఈవెనింగ్ ఆహ్. ఈవినింగ్ టైమ్ లో ఇగా ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికెళ్తాం మేడం.
అవునా.
ఆహ్ ఇంటికెళ్ళిన్ తర్వాత ఇగా సిక్స్ ఓ క్లాక్ కి గ్రౌండ్ కోస్తము గ్రౌండ్ లో చాలా మందుంటారు ప్లేయర్స్. ఆ గ్రౌండ్ కెళ్ళి ఒక రొండు గంటలు ఆడ్తం సిక్స్ టూ సెవెను ఎయిట్ వరకు ఆడుతాం. బాల్ బ్యాడ్మింటన్ రోజాడ్తం ఆహ్. ఉన్నాయ్ మేడం ఫ్లాడ్ లైట్స్ ఉంటాయిగా మనకిపుడు పెద్ద పెద్ద లైట్స్ పెట్టార్ కదా.
అవును.
ఇక్కడ ఆరు రూమ్ లైట్లు ఉన్నాయి పెద్దయ్ చాలా హైట్ లో ఉంటాయ్ చుట్టూ. హండ్రెడ్ ఫీట్స్ హండ్రెడ్ మీటర్స్ వరకు మనకి లైటింగ్ వొస్తది అన్మాట. సో ఇగ అంతా బాగా గనబడ్తది నైట్ ఎయిట్ వరకు గూడా గాదు టెన్ వరకు ఐనా ఆడొచ్చు ఏం కాదన్మాట.
మరి ఎంత మంది వచ్చినాట్లు మరి ఆడడానికి మీ ఫ్రెండ్స్.
మేడం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వొస్తరు మేడం ఆడికి.
ఓకే.
డైలీ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వొస్తరు తలా కాసేపు. తలాకాసేపు ఆడతా ఉంటా ఇగా. రేగులర్గా ఆడుతా ఉంటా మేడం అది ఇగ మనక్. ఇగా స్పోర్ట్స్ ఆడ్డం వల్ల ఏందంటే కొంచెం స్ట్రెస్ అనేది ఆఫీస్ లో ఉన్న. స్ట్రెస్ అంతా మనం అక్కడికెళ్తే చాలా రిలీఫ్ ఐతం మేడం ఆ రిలీఫ్ ఆ రిలీఫ్. ఫ్ నెస్ కోసమనే మనం అక్కడికెళ్లాలి కొంచెం ఫ్రెష్ అయి ఆడికెళ్తే ఒళ్ళంతా అలిసిపోతది కొెంచెం మైండ్ రిలాక్స్. అయితది. ఆ తర్వాతకి ఇంటికొచ్చేసి స్నానం జేసి కొంచెం తినామంటే ఆటోమేటిక్ గా నిద్ర ఒచ్. చేస్తది మైండ్ అంతా రిలాక్స్ అయిపోతది ఫైన్ మెంటల్ టెన్షన్ అంతా ఫ్రీ అయిపోతది. ఆహ్ అదే మేడం. మనం మీరు గూడా మీరేం వాడ్తర్ మేడం మరి మీరు డైలీ
నేను హాలిడే ఉన్నప్పుడు డైలీ మాత్రం పిల్లల్తో రన్నింగ్ గాని
ఆ అట్లా జేస్తరా సరే అదదే అట్లా ఆడకున్నా డైలీ వాకింగూ అట్లా జేస్నా గాని మేడం మాకు ఒంటికి శారీరక శ్రమ కలిగి కొంచెం మైండ్ రిలాక్సేషన్ అయితది ప్లస్ అలసిపోయి నిద్ర అనేది ఈజీగా వస్తాది కొంచెం మంచిగా ఉం. టది మేడం ఆరోగ్యానికి మంచిది.
ఇగ మనం అనుకుంటాం కానీ ఇగా ఆ టైం కి లేవలేం.
అదే అదే లె ఇంగ ఎర్లీ మార్నింగ్ లేవ్వాలి ఇబ్బంది మనకి.
ఇబ్బంది నా
అదే అదే ఓకే మేడం
మీరు చెప్పినట్టే పిల్లలు కూడ బ్యాడ్మింట్ నేర్పిస్తాను
ఆ అవును మేడం ఇగ ట్విస్ట్ ఏందంటే అది మనకి ఇంట్లోనే అది ఆడుకోవచ్చు ఒకలిద్దరితోనైనా ఆడుకోచ్చు
అవునండి అవును
పది మంది అవసరం లేదు క్రికెట్కైనా ఖోఖోకైనా పది మంది కావలి ఇదైతే ఇద్దరు ఉన్న చాలు మీరు అన్ పిల్లలు కూడా ఆడుకోవచ్చు
ఆ
ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మరి కలుద్దాం నేను బుక్ చేస్తాను సాయంత్రం వెళ్దాం
ఓకే వెల్దామ్
సరే మేడం